హాయ్యండి.
హాయ బాగున్నార అండి.
ఆ బాగున్నాను.
ఏ సంగతి ఏం విశేషాలు ఏ సంగ్
విశేషం వంట బియ్యం పెట్టిని అది కూర చేసిన బియ్యం పెడుతున్నా ఇప్పుడే
ఆ అంతేనా ఉమ్ ఆ ఇం
ఆ
అమ్మా ఇప్పుడే టెంప్ రైస్ పెట్టుకుంటే అయిపోతది ఇంకా దూర్లో పండగలు ఏం విశేషాలు ఇప్పుడే కొన్ని రైస్ వె
ఊ
ఇప్పుడు ఉమ్ ఏం అవును మీ ఊర్లో పండుగలు ఎట్టా జరుపుకుంటార్రా?
మా ఊళ్ళో పండుగలు అంటే ఆ దసరా స్పెషలు
అవునా ఏ విధంగా అవును
ఈ బతుకమ్మలు ఉన్నాయ్ నైన్ డేస్ వరకి
అవును
ఎయిట్ డేస్ వరకి అయితే బతుకమ్మలు నార్మల్గా ఉంటాం కాలనీ వాళ్ళ తోని ఇగ ఏ గుడి దగ్గర ఐనా ఉమ్ బట్టలు కొత్త బట్టలు అదే ప్రసాదాలు చేస్కోని ఆ
పది రోజులు బతుకమ్మ వేరుస్తరా రా మరి
ఆ అంటే ఇక పువ్వులు దొరకవు కదా స్టార్టింగ్ అయితే ఇంపార్టెంట్ ఇంగ ఈ పూల బత్కమ్మా ఆ లాస్ట్ మధ్య మధ్యలో ఉంటే అప్పుడప్ ఇప్పుడు పేర్చుకుంటాం లేకుంటే ఇ వట్టికని ఒక్కరి బతుకమ్మ ఉన్నా కాని చుట్టూ తిరిగాలి ఇగ
అంతేనా ఎన్ని రోజుల్రా సెవెన్ డేసా నైన్ డేస్ బతుక
నైన్ డేస్ కదా నైన్ డేస్ టెన్ డేస్ కి
మ్ అవును అవునవును బా జరుపు ప్పుకుంట్రా మరి దస్రా దస్రా మంచి ఆ ఇంకా పండక్కి ఎవరన్నా వస్తార పిల్లలు ఎవరన్నా చుట్టాలు మీ ఇంట్లో మీరే జరుపుకుంట్రా?
ఈ చుట్టాలు అంటే ఇక ఈ ప అంటే కండీషం నవరాత్రి కదా ఉపవాసం ఉండకు పోయినా గాని పూజ చేసుకుంటాం ఇగ డైలీ నైన్ డేసు మార్నింగు ఈవినింగు కాబట్టి ఇగా నేను వెళ్ళా నేను వెళ్ళను ఏ ఊర్కి ఏ ఊరికి వెళ్ళను పిల్లలు కూడా ఇగ ఆ మేము వెళ్ళము ఎవరన్నా వస్తే ఈ రావచ్చు మా చుట్టూ పుట్టారు వాళ్ళు కానీ ఇంతవరకు మా మామయ్య బిడ్డ ఒకసారేమో రెండు సార్లు ఏమో వచ్చింది ఇంకాని త
పిల్లల పాపాా బాబ ఇద్దర బాపుూలేనా ఆ ఏం చదువుకుంటారు ఏం చదువుకుంటార
ఆ ఫిఫ్త్ అండ్ సిక్స్త్
అంటే సరిగా దగ్గర కాను పడినట్టు
ఆ అవును దగ్గర ఇప్పుడు ఈయనకి వన్ పెద్దయినకి వన్ మా వన్ ఇయర్ అయిపో పోయింది ఫస్ట్ బర్త్డే అయిపోయింది అంతే ఇంకా ఇక మళ్ళీ చిన్నయనకి మళ్ళి ప్రెగ్నెన్స
అవునా చ అట్లయితేనే బెటర్ రా ఈ రోజుల్లో ఈ రోజుల్లో అట్లా కష్టం అనిపిస్తది చూసు కోడానికి అనిపిస్తుది కాగాని ఆ అమ్మ వాళ్ళు ఎవరు లే లేరా రా రాలేదా
ఉండే ఉండే అమ్మ కొంచెం బాగా హెల్ప్ చేసింది పెద్దోన్ని చూసుకోవడము అట్లా కొన్ని రోజుల వరకు చూసుకుంది కానీ చూసుకుంది కాని ఏమైందంటే మా అమ్మకి అలవాటు అయిపోయింది పెద్దోడు ఇంకా నన్ను మమ్మీ అని ము అట్లా ఘోరం అయిపోయి పిలవలేకపోయిండు పేరు పెట్టి పిలుస్తుండే అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అది ఇదని మస్త బధపడ్డ ఏ తర్వాత నిమ్మ నెమ్మదిగా నిమ్మది నెమ్మదిగా దగ్గర తీసుకొని
హ అలవాటు చేసుకున్నావా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా అంత
ఆ ఇప్పుడు ఓకే అంత
ఇప్పుడు ఉగాది కూడా మంచిగా చేస్తారా
ఆ ఉగాది కూడా మంచిగా చేస్తాం ఆ ఉగాది పండగ కూడా
ఉగాది ఎన్ని రోజులు చేస్తారా
ఆ నేనైతే ఆ రోజే చేస్తా
ఆ మా ఊర్లో కొంతమంది త్రీ డేస్ చేస్తారు కొంతమంది ఏమో వన్ డే చేస్తారు
ఆ నేను వన్డేనే చేసినా
ఇగ ఉగాది కంటు కొంచం మా ఇంట్లో పాప అల్లుడు వాళ్ళు వస్తారు మనమ రాన్లు నాకు ఇద్దరు వాళ్ళ వస్తారు ఇ అంటే నాకు పాప బాబు పాపకమోన్ మ్యారేజ్ అయింది ఇద్దరు పాపలు బాబు ఏమో హైదరాబాద్ లో వర చదువు చే చదువు చ చదువుకుంట ట్టడు
ఆహా
ఇక ఇక బిడ్డలు కూడా అయితే వస్తారు పిలిస్తే కంపల్సరీ లేకుంటే ఇంకెవరైనా చుట్టాలు ఇక ఉగాదింటే ఎట్లా ఉంటది మనం ఉదయం లేవాలి అన్ని పనులు చెయాలి మళ్ళ పూర్ణలు తో ఇ మేతే పడుకి ఎవం చేస్తాం మో చేయమో కాని మేమైతే ఆ రోజు కంపల్సరీ పూర్ణాలు భక్షాలు
కంపల్సరీ బక్షాలు అది స్పెషల్ అన్నట్టు ఇగ అది మేం కూడా అది చాలా ఇష్ టము మళ్ళీ చాలా ఆహా ఏం చేసినా చేయకపోయినా ఇగ అవ్వయీతే ప్రతి వవాళ్ళు చేసుకుంట కొంతమంది చేసుకుంటారో చేసుకోరో తెల్వద్ ది ఆహా కా
ఆలేదు ఆ అంటే ఉగాదికి ఒక స్పెషల్ ఏంది అంటే ఆ రోజు పూర్ ర్ణం ఏస్తే ఆ ఇల్లు బురే పొంగినట్టు పొంగుతదీ అన్న ఉద్దేశం కొద్దీ అంటేప్ ఆ ఆ అంటరాట్ల అవును
హు కాని మాన ఇండియన్ పండగలే
ఆ చాలా ఆ మన్ ఆ మన తెలుగు పండుగలకు ఉన్నంత్ త సంప్రదాయాము వే ఎ దేశంలో కూడా లేదు అనిపిస్తది నాకైతే మనదీ
అమరికా వాళ్ళు కూడా మారుతండ్రు చీరలు కట్టుకుంటాడ్రు
అవును వాళ్ళు అమెరికా వాళ్ళు చీర కట్టుకోవడం బొట్ టు పెట్టుకోవడము వాళ్ళు బతుకమ్మలాడడము ఆ వా హు
కదా ఎంత బావుంది మన సాంప్రదాయం వాళ్ళకు నచ్చిది
ఆ అట్ల హా ఇప్పుడు ఇప్పుడు మనత్ మన సంప్రదాయాల్ కొంతమంది మర్చిపోతున్నారు వాళ్ వాళ్ళ సంప్రదాయాలు హు వాళ్ళ సంప్రదాయాల్లను మన సంప్రదాయాలను వాళ్ళు నేర్చుకుంటున్నారు అక్కడ
నేర్చుకుంటేన్ గౌరవిస్తానండ్రు ఇంకా పంచ కట్టుకుంటుండ్రు చీర కట్ కుంటున్రు మంచిగా
హు అయ్ తిన్నారార వంట అయిందామరి
హు కాలేదు ఆ చెప్పిన కదా కూర చేసినా ఇప్పుడే బియ్యం పెట్టినా మీరు ఫోన్ చేసేటప్ ప్పుడే బియ్యం కడుగుతున్నా పోయి మీద పెట్టేషీనా పోయి మీద పెట్టేషినా ఆ అవున్ తరఘుతర్
స్కూల్ కు వోయాస్తారు కదా
ఆ ఆ లేటైంది ఇవాళ్ళ తొందరగానే చేసేస్తా సెవెన్ కాళ్ళ క్లోజ్ అయిపోతాంది అసలు అయింది తొందరగా తినెస్ తం హుహు
ఒకేరా తల్లి ఒకేనాహ్మ్ అప్పుడప్పుడు మా ఊరికి రండి హలో ఒకే బాయ్ రా ఆ ఒకే అమ్మ ఆ
హా ఒకే